నేనక్క తిన్నారు పనుకున్నారు నేను తిన్ని ఇప్పుడు ఎ లేసి
యాబీ గ బి గిబియలు మసాలు లెస్ తెచ్చుకోపో బియ్యం బస్తాలు ఇవి ఆటి వేసి కొంచెం ఇల్లు ఇల్లుడిగా జగూదం అని చూస్తాన
తితన్నావ
ఆ
ఒక్కదానికి లేస్తనాయ
అన్నాలేడా
ఉన్నడన్న
ఉమ్ ఉల్లి వాడాలో కింద వోశ్ననవ్ కదా రా
ఆ
డబ్బులు ఎత్తు అడండా అన్న
కింద పోతే ఎందుకు
మూలాకు ఉన్నాయి కదా అంతా మళ్ళీ అక్కడ ఎట్లుండది
అమ్ నీరు పోయిట్టాంటానదేమో
ఉమ్
అమ్
ఆ మూల ఇంత ఈ మూల అన్ని దత్త మూల్యలు
ప్లేస్ లేనప్పుడు ఉంటే
ఆ
మేలో తీసి నార్మల్ గా పెట్టి
అదే
చఠకిని నువ్వు వీసుకున్నా గా చెట్టు కింద కూర్చునే ఎక్కాల బస్తునే ఇన్నా వా
కూర్సున్నది అటు చుట్టాలు వచ్చిడం ను వన్నవుదా
అరే వచ్చిలు
ఆ అచ్చి నాంక తను తినే అళ్ళు ఏదైనా తెచి పోరారా
ఇ అదే వాళ్ళవలే అచ్చి మరి
అమ్ అంట ఏళ లేక ఆ
ఆంటి న మో ఆంటి వాళ్ళు ఇంటికి పోతాను అటు పోదాం ప నేను విడియో ఇస్తాండు వచ్చి
ఆ
అే న ఎ అన్నారా అని చుట్టారా చెల్లువ పోవద్ది ఇప్పుడు అని
ఆ
అంటే సప్పుడేగా పన్నది
అదే న నిజావేందో
ఏ ఎప్పుడో బన్నాడు జోరు నిద్ర అన్నాడు ఇప్పుడు
ఓవో మంచి పనే నా కోడుకాయ త ఇంత నిదలేదు నా బిడ్డ కూడా నిద్ర
మళ్ళా సాయంత్రం ఆరు ఏడు అయ్యే దాకా లు వధనం
ఆ ఆళ్ల పెద్దమ్మలు ఇంటి పోయింది ఇగ అక్కడ ఇష్టమైన టీ వీ పెట్టుకుంటది ఇక్కడ పడ్ టీ వీ చూడనిత్తలేడు ఏం చూడనిత్తలేడు
మ్మ్
మ్మ్ చేరుకున్నదట్న మీ ఆ మ్మమ్మ
కా
ఆ
మ్మ్ నైట్ తొమ్మిది కాని పది కాని లేపద్దు వాన్ని
నైటు
తొమ్మిది గాని పది గాని ఏ లేపద్దు డిస్ నీయ్యడ్డు వాన్ని
ఊ
కైమాలేత్తనే
అదేవోదు ఏడుత్తాడా
ఐపోతే ఏడుత్తాడు నిన్న ఐదున్నరకు వేసినం
గేరుతోని అనుడే గానీ సమాధానం చెప్పుడు లేదు
ఆ
పారా
మ ఆ
బాబాయ్ ఏం చేత్తాండు
బాబాయ్ బన్ టీ దూత్తాన్
ఏం ఫోన్లే ఏం కాను బాబయ్
ఆ
ఏ పైసలు పడతయ్ నెండు నీకెందుకు నువ్ వండరా ఊ నీకు అయితంది
ఓ ఆరం సిద్ధి
ఆ నేనన్న ఆ నీక్ పడ్ తే వాళ్ళకు పడతాయి నీకు ఎందుకు పడతాయి అంటాండు
ఆ
నాది ఓపెన్ అయినాంక నాక్ కూడా పడతాయని నేను అన్నా
మ్మ్
మ్మ్ అవునా తిన్నాక్క
వెండుకున్నారా
విన్నల బట్టల యాల
నేను కూడా వింటలేయ నాయి రండు జా ఉన్నాయ్
ఏ మంచి కుక్క జత అయ్యింది ఇగ
ఇంకోపని కప్పాని
నిన్న ఎండలేదా బట్ట ఆ
ఆ మాకున్నది తెయ
మరిే
గ రేపు రేపు బిడుతారా రేపు లేసిందంటే ఊడ్సుడు చల్లుడు గోధాముడు అన్నిీ చెయ్యాలి కదా
ఓజాను కోచి
ఒకటివెనుక ఒకటి పనిక పని చేస్తే ఇక అయిపోతాది లేకపోతే ఇద ఇ బట్టలునే వరకే పిండిని ఉండే అని సబిడే ఊరుకుంటాం
మ్ నిన్ను అంటాడా ఆయన సనా ఏం ఫోన్ మా దాని మీ మమ్మీ పరిశ్యా పడతారు కంట సాత్వికతోజి ఏంటి సాత్విక నవ్యు పానీ
ఆ ప్రగుుది
తిన్నార మరి మధ్యాహ్నం
తినలేదు ఇప్పుడే తిన్నా
చికెన్ బిర్యాని అంట పిల్లలు ఆ
ఊ తన్లే
మ్
ఏం లే
పండుకోల నీ కొడుకు
ఈ సారి అనలేదు
ఎందుకో
పాలకు అదే తో అది మన గంగవాయలు కూర పప్పేసిన కదా
హ్మ్
ఏ తిను పిచ్చిన ఇప్పుడు ఆట మూడుగ మూడు ఐతంది కటింగ్ పోతడట మళ్ళ అచ రా ఇంకేడుకో పోతరాట క్రికెట్ చూడాలే నువ్వు నడువు అంటాండు వాళ్ళ డాడ్ ని. అయి లోజై కటి ను పోతే ఆరు గంటలకు ఏదో ఉన్నది ఏడు గంటలకు క్రికెట్ చూడరు అంటే ఇంట లేడు
చేసుకొని వచ్చి స్నానం చేసి ఇంట్లో కూర్చుంటే కతం
ఆ
హ్మ్ అయిపోయేదాకా చు
కటింగ్ చేంచుకొని అచ్చి స్నానం చేసి మంచిగా ఇంట్లో
బెడ్ ఎక్కుతే కతం మంచిగా
ఇప్పుడే కావాల అంటాండు లేక పోతే
రేపు చేయించుకోవద్దు సోమవారం
హ హ
హ్మ్
ఇగ ఏం చేద్దాం ఇగ ఇగ పోత్ తాండు ఇంగ వీన్ తోని వశ పడదని ఇగా పంపించినం
ఏవల్ తోని పోయిండు
ఆ
చరణ్ తోటా
చరణ్ తోటి కాదు అన్న తీసుకున్ పోయిండు
ఓ నీ బండి మీదన
హ్మ్
మంచిదే అట్ట ఎండకొడుతుంటే
మరి లేకపోతే ఏందిరా
నిన్న ఆనుంచి వచ్చి పనము రెండున్నరకు పంటే ఐదున్నర దాకా లేవలే లేమి
హ్మ్
మా కన్నయ్య పండనే పండడు పంటె మాత్రం లేపొద్దు వాన్ని
లేపితే గోల గోళ
గోలా నిద్ర సరిపోక ఏడతాడు ఏమన్నా అన్న వానికి అర్థం కాదు ఒకటే ఏడుసుడు ఎడతాడు
ఏ పండని అని ఇగా కాక్ సప్పుడిగా పాండ్
హ్మ్ హ్మ్
మననైతే పదకొండు గంటలకి లేసిండు
పదకొండు గంటలకి లేసి
నైట్ పదకొడు గంటలకు లేసిండు మేము అన్నం తింటాంటె, అన్నం తిం టాండు.
అన్నందింటాండ?
ఆ లేసి మేం అన్నం తింటాంటె అన్నం తింటాడు.
అ
వల్ల డాడి తినబెట్టిండు ఇగ పెరుగు ఏసి ఇంత.
ఆ
తిన్నం పోయినమ్, మళ్ళ ఆఫీస్ కాడికి.
ఆగో కోతులు జూడు. గోరంగ కోతులు ఉర్కత్తానయ్ రా.
ఉర్కత్తానయ్ గోరంగ ఒత్తానయ్ పోతానయ్.
ఆ మళ్ళా పిల్ల నేస్కోని పిల్ల తల్లి అది మునుగు తాందిర, దాంట్లే ఇట్లిట్ల ముడ్డి పెట్టి.
మాది గుడ గట్లనే త్తానయ్ గోళాలన్ను గుతానయ్, బాత్రూమ్ గుడా ఎక్కుతానయ్. ఉమ్
ఏం జేసుడో ఏం కథో అవి ఏం జేయాలే అంత ఇజ్జద్దీత్తానయ్ పడయి.
అంత వాసన అత్తానయ్ ఆ నీళ్ళన్నీ.
ఉమ్ అవి ఎక్కడెక్కడో బొర్రచ్చి అటు ఇటు తీరుగచ్చీ. అంతా ఏత్తానయ్.
ఉమ్ గబ్బు గబ్బు జెత్తానయ్, కోతులు సళ్ళగుండ.
గోలాల్ల మనము ఆ రోజు కడగకుంటనో గోలేం ముట్టుకోవు.
ఆ కడిగిన్రోజూ అల్ల బోర్లుతయ్.
కడిగిన్రోజే బొర్రుతయ్ రా.
కడిగిన్రోజే మంచిగ బొర్రుతయ్ అత్తయ్.
ఒత్తయ్.
కోతులు ఇంట్లకిపోతే.
ఆ
ఈ కోతులు ఎప్పుడు పోతయో ఏం కథ ఈ ఊరు నుంచి?
ఉమ్ మీ అమ్మమ్మకు ఫోన్ జేయలె ఇగ?
చేయలేదక్క.
ఆ చే మంచిగ పోతదార?
పోతది మాగా ఇగ.
ఆ
పోతది ఇగ డక్కు డక్కు అంటది, ఇన్నన్ని నీల్లిత్తె పంటది. ఏవన్నా నీళ్ళు పోసుకొని, తట్టు జుట్టుకొని పోయింది.
ఆ
కొన్ని గాకుండ బోతయ్.
ఆ
కూరేనాయే, కూర పట్టుకొని పోయింది బాటిల్ పట్కొని.
ఆ లాల్ బాబాయ ఏ అంటాండు?
దేనికినికి
ఆ యారు బలారగి
మ అలా గల వాట్న నాని కాడు దనంఅంటాడు
పోయి పోయింది దా అంటాన్డా
పైసలు దాన్ దగ్గర లేవన్టన్న అది ఎందుకు పని కి పోతుంది మరీ నన్ ఎందుకు అడుగుతుంది అంటాను
ఉమ్మ్ సరేరా సరే ఉంటాను
ఆ ఉండు